ఉన్నారండి
ఆ బాగున్నాదండి
ఏం చేస్తుంటారు మీరు
నేను ఇంటికాడే ఉంటుంటా
ఇంటి దగ్గరే ఉంటారా ఇంట్లో వాళ్ళ అందరుూ బాగున్నారా మరి
ఆ అందరు బాగానే ఉన్నారు
ఇంకా మీ అక్కడ క్లైమేట్ ఎలా ఉంది వేడిగా ఉందా ఎండలు ఎ పూర్ణ్య ఎందులు తక్కువ కొన్నాయా
బాగానే ఉంది క్లౌడ్స్ అదే మేఘాలున్నీ ఇప్పుడుత వస్తున్నాయి వర్షం పడేట్టుగా ఉంది
అవునా ఓకే ఓకే ఎంత తిన్నారా
పాద్లో
ఇ ఇంకా తినలేదు తినాలి
ఎదగండ తన్నట్ ఏదో వండుతున్నట్టున్నారు
ఏమ ఏం ఉండట్లేదు బ్రెడ్ లేంండ పెడతున్నా
మది మునక్కా
మునక్కాడ ఓకే ఏం చదువుకున్నారు మీరు
నేను ట తత ఇరైటీ చేసాను
ఓకే మరి ఏం జాబ్ లాంటివి ఏం చెయట్లేదు
ఆ ట్రై చేస్తున్నాను
ఓకే ఓకే ఎందుకు స్టడీస్ కంటిన్యూ చేసుకోవచ్చు కదా ఓపెన్ డిగ్రీ లాంటివి ఎందుకు ఆపిస్తారు
ఆ ప్రాక్టికల్ రీజన్ అంటూ ఏం లేదు
ఓపెన్ డిగ్రీ అయినా కట్టుకోండి కట్టుకని రాసుకోవాలి కదా
చూ ఆటలు కూడా చూస్తున్నా
ఓ ఓకే ఓకే
మరి అడుగుతున్న మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు మా సార్ నెంబర్కి కాల్ చేసి
ఓకే మీ ఊళ్లో పండుగలు బా చేస్తారా
ఆ ఫెస్టివల్స్ బా చేస్తారు పోలేరమ్మ తీర్నాల అయితే ఇంకా బాగుంటది మా మా అమ్మవారీ తీర్నాల
ఉమ్ ఓకే ఓకే మీ హాబీస్ ఏంటండి
హబిసా అయింటివి ఏమి లేవండి మాముూలుగా పొలానికి వెళ్తుంటాను ఇంటికాడ మొక్కలు ఉన్నాయి అవి చూసుకుంటూ ఉంటా దాంతోపాటు అటిప్పు
అంటే పర్టిక్యులర్ గా రీజన్ అయితే ఏం లేదు అంటారు
ఉమ్
అంతే కదా
ఉమ్ అంతే రీసెట్గా జాబ్ ఈ ఇంటర్వ్యూ కూడా వచ్చింది దానికి వెళ్తున్నా
ఓకే బట్ ఖాళీగా ఉంటే వల్ల కూడా నో యూస్ కదా ఏదోటి చేసుకుంటూ ఉండాలి కదా
అందుక్ కే రీసెంట్గా జాబ్ ఇంటర్వ్యూ వచ్ వచ్చింది దానికోసం దూరం వెళ్లాల్సి వస్తుంది ఆ త్రీ డేస్ టూ డేస్ లో వెళ్ళిపోతాం మళ్ళీ
ఓకే ఓకే మీ మదరు మీ ఫాదర్ ఏం చేస్తుంటారు
అమ్మ మెషీన్ కుడ్తుంటాది నాన్న పొలం చూసుకుంటా అప్పుడప్పుడు బయట పండికి వెళ్తుంటారు
ఓకే మరి డాడీకి హెల్ప్ చేస్తావు పొలం పనుల్లో
చేస్తుంటా
మ్ మీకు బ్రదర్స్ ఎంతమంది
ఆ ముగ్గురు ఉన్నారు
ముగ్గురు ఉన్నార్
ఉమ్ ఇప్పుడే చదువుతున్నారు హలో
ఓకే ఓకే ఉమ్ మ్
జాబ్కిలాడు
తమ్ముడా
అన్న ఇప్పుడు
ఓకే మీ అన్నకి మ్యారేజ్ అయిందా
ఆ అయింది ఓ కొడుకు కూడా పుట్టాడు
ఓకే
రీసెంట్గానే
ఊహూ ఓకే ఓకే ఇంకా మీరు నేను ప్రైవేట్ స్కూల్ టీచర్న్ండి
ఇచ్చావ
హ్మ్ హ్మ్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని
మీరెంతమంది
నేను మా తమ్ముడేనండి
ఉ
మీ ఊరు గురించి ఏమైనా చెప్తారా మరి
మా ఊరు గురించి అంటే స్పెషల్గా అంటే ఏం లేదు ఫెస్టివల్స్ కంటే ఫెస్టివల్స్ బా చేస్తారు కాబట్టి ఆ రోజు బావుంటది పోటీలకు డీజేలు
హ్మ్ మ్మ్ రేపు ఉ ఉగాది ఉంది కదా బా సెలబ్రేట్ చేసుకుంటారా
ఉగాది తక్కువ
ఉగాది తక్కువ
మాముూలుగా ఊర్లో చేసుకుంటలా ఈ పోలేరమ్మ సంబరాలు సిరినామి ఏటా మాలెస్తే భజనలు
ఓకే మేమున్న ఏరియాలో కూడా ఇక్కడ వీళ్ళు తీర్థాలంటారులే చాలా బా చేస్తారు వీళ్ళు ఒకళ్ చాలా బావుండిద్ది తీర్థాలు కూడా ఉంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డీజే తో ఒక్కొక్క ఊర్లో రెండేసి రోజులు చేస్తారు తీర్థాలు మీ పొ అక్కడ ఏమేమి పండుతాయి పొలంలో
గెలిసి ఏడ్చనగా ఆ చాలా రకాలు వేస ఉంటారు ఒక్క వరి తప్ప
హ్మ్ మ్మ్ మరి మీరేమన్న వేసారా ఇప్పుడు పొలంలో
గెలిషరె గెలిసి గెడ్డని
చ్చే హ్మ్ మ్మ్ అవునవును
అదేసాం ఆ ఈనెల పే ఈ నేల ఈ లాస్ట్ లో లాస్ట్ నెల ఐతే ఈ నెల్లో
ఓకే ఇంకా మళ్ళీ ఎస్తార ఏమన్నా
ఆ, తేద్దామనే అనుకుంటున్నాం. అంటే ఓహో మంత్ గ్యాప్ ఇచ్చి, అంటే ఎన్ ఇప్పటి నెమ్మినేస్తే, పొలం అంతా ఇది ఉండదని
హ్మ్
ఓ నెల రోజులు అని ఒక ఆ ఆగి, ఆ తర్వాత ఏటి చేద్దాం అని చూస్తున్నాను. ఇదైనా చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు.
ఓకే, ఓకే. ఎల్
అదేయకుండ ఎండ కాలం. బాగా యిదయిందిది.
ఆ ఎండ్లకాలం ఏస్తే ఏం పండుతయండి? మరీ దారుణంగా ఆ టైంలో.
టే ఎయ్యాలి కదా?
అంతేలే వేయాలి, కాకపోతే ఎండ్లకి పండాలా కదా ఫస్ట్?
అదీ, కొనుక్కుంటే. మిస్లా ఇయ్యంత ఎస్కుంట పోవటమే. ఎండా, డైలీ రెండేసి, మూడు గంటలు నీళ్ళు పెడితే.
హు హూ, మీకు కాలవ్వలాంటివి వస్తాయా బాగా?
కాలువకాదండి, మోటరు.
మోటరా?
ఆ ఇప్పుడు యాడ కాలువలు? అదివరకు పాతకాలంలో అయితే, చెరువులన్ కాలవల నుండి, అట్లట్లట్టా ఆ ఆటితోపాటు ఏస్తూ ఉంటారు.
అవునవును.
మా అమ్మ, నాయమ్మ కూడ చెబుతూ ఉంటేది, అదివరకీ చెరువులన్ని నీ, చెరువులోంచి తోడుకొనొచ్చి ఆ మొత్తం చల్లే వాళ్ళమని. ఉమ్, ఆ తర్వాత
తుమ్మక్
ఆ, కష్ట జీవులే. ఆ తర్వాత, ఈ చే చాపలకూ ఎళ్తుంటారు.
వేటకా?
హుమ్
ఉహూ. అయితే వేట అన్ని చేస్తార్ అయితే.
ఆ అసలు మేము ఆగ్ మా, ఆ. అసలు మేము అదివరకు అయితే చే సముద్ర ఆ సముదరానికి దగ్గరగా ఉండేవ్వాలి పో సునామీ ఏద వచ్చినప్పుడు
మ్మ్
కూతురు దూరంగా వచ్చసాం ఆ తర్వాతన్నప్పటి నుండి మా తాత తాతలు అప్పుడైతే వెళ్ళేవాళ్ళు వాళ్ళ తర్వాత మా నాన్నలు కొద్ కొద్ తగ్గిచ్చేశారు మా దగ్గరకి వచ్చేప్పటికి
మొత్తంగా తగ్గిపోయింది
ఏదైనా చిన్న చిన్న చెరువులకి కూరలు వడికి తెచ్చుకుంటుంటారు
మ్మ్ ఓకే ఓకే ఓకే మ్మ్ మా సైడ్ కూడా వేటలకి వెళ్తారు చేపలెట్ల కి వెళ్తారు ఇక్కడ ఎక్కువ పొలం పండించుకుంటారు పొలం పనులు ఎక్కువ ఉంటాయి మేం ప్రెజెంట్ ఉన్న ఏరియా అయితే కొండలు. అన్ని చ వ్యూ బాగుండిద్ది ఇక్కడ చాలా అఅందగా ఉండిద్ది వ్యూ మాత్రం
ఏం పని చేస్తుంటారు మీరు
ఇక్కడ వర్రి మినుము పెసళ్ళు బొబ్బర్లు శనగలు తరువాత గంజయి గంజయి
గంజాయ
మ్మ్
తేనె ఇవి కూడా పండిస్తున్నారా
ఆ
పోలీసులు పట్టుకుంటే ఏం కాదా
ఏవో మొత్తానికి అవన్నీ తెలీదు ఎందుకంటే నా ఊరైతే కాదు కదా
వేరే ఊరోళ్ళు ఉంటున్నారా
మ్మ్ అవునవును వేరే ఊళ్లో నే వర్క్ కోసమని వచ్చాం ఇంత దూరం ఇంకేంటండి మరి
ఏముంటది టైం అవుతుంది కదా మాములుగా పొలంగాడికి వెళ్ళాలి
అవునా మ్మ్ కానీ కష్టపడాలి కదా మీమ్ మీ అమ్మకి మీ నాకి కష్ టం హెల్ప్ చేయాలి కదా అవును వాళ్ళకి మీరే కదా ప్రెసెంట్ ఉంది మరి మీరు చేయపోతే అట్లా
మ్మ్
మ్మ్ ఇంకేంటండి మరి
అంతే అండి ప్రస్తుతానికి అయితే లైఫ్ అంటే అప్పుల సర్ప్రైజెస్ మిరాకిల్స్ ఉంటాయి కదా
మ్మ్